అక్కా బావున్నార అక్కా
హ్మ్ బాగున్నాను్రో మీరు బాగున్నారా
బావున్నాము బా అయిందా డిన్నరు
డిన్నర్ అయిపోయింది బ్రో తినేసినాము ఏరే ఇప్పుడు శ్రీరామ నవమి కదా సో అందుకని చెప్పి త్వరగా తినేసి ఇంకా ఇంట్లో పనులు చేసుకున్నాము అని అనేసి స్టార్ట్ చేసాం అన్నమాట ఇల్లు తుడిచ్ ఏది వాకిలి కడిగేది సామాన్ కడిగేది
ఆహాహా ఓకే ఓకే ఓకే
ముందే ప్రిపేర్ చేసుకునేసినామంటే పొద్దున్న కొంచము పూజా విధానం కొంచెము త్వరగా అయిపోతుంది కదా ఈఈజీ అయిపోతుంద ఇంక పిల్లలకి రేపు ఇంక నిద్ర లేచి ఇంకా ప్ర సాదాలని పిల్లలకు తలస్నానమని
ఆహాహాహా ఓకే ఓకే ఓకే ఆ ఆఆఓకే ఓకే మంచిదే కదా చాలా మంచిది ఉ నిజంగా ఆ అలాంటి మనక్ కల్చర్ మళ్ళీ మనం ఫాలో అవుతున్నామంటే అంత చానా మన గొప్పగా ఉంటుందనమాట.
ఆ ఎవ్రీ ఫెస్టివల్ చేసుకో కుంటాం బ్రో మేము
ఓ కే
అరే ఏ చిన్నదైనా కూడు ఏ
ఆహాహా ఆహా ఓకే అన్ని చేసుకుంటారు అన్నమాట మీకు పూరి జగన్నాథ్ కి జగన్నాథ్ టెంపుల్ పూరి మీరు అంటే మీరు తిరుమల క శ్రీకాళహస్తి, కానుపాకం ఇలా వెళ్ళుంటారు. మీరు ఇవి కాకుంటే ఎక్కడికి ఏళ్ళున్నార.
ఇవి ఇవి కాకుండా అంటే లైక్ రీసెంట్గా అరుణాచలం వెళ్ళాము. అరుణాచలం కాకుండా అంటే గోల్డెన్ టెంపుల్
ఓకే ఆ
ఇట్లాంటి వెళ్ళాము ఆ ఆ ఇంకా ఇంకే చూడలేదులేండి
ఇటు అంతేనా మీరు అం
మళ్ళీ బెంగళూర్ లో ఆ బెంగళూరు లో ఇస్కాన్ చూసాం అనమాట
అవునా చూసినారా ఇస్కాన్ బెంగళూరు లో వామ్మో
సినాం చాలా పెద్దది బల్లే ఉన్నింది
చాలా బాగుంటది నేను వెళ్ళినను
ఆ చాలా పెద్దది కూడా అది అమ్మో దాని పైన వెళ్ళేటప్పుడు బయట నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు స్టెప్ బై స్టెప్ వెళ్తాన్నమాట రాళ్ళ మీద నిల్చుకొని
ఓకేయా
ఉం అదైతే నాకు చాలా బా నచ్చింది
అందరూ అదే చెప్పినారు. మేము అలా ఒక మిట్ నుంచి ఒక మినిట్ నుంచి వెళ్ళినప్పుడు, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే అని చెప్పుకుంటూ పోతాము. అది చాలా బాగుంది మాకు అది చాలా బెస్ట్ స్ట్ ఎక్స్పీరియన్స్ అన్ చెప్ చెప్పేసి చాలా వరకు అందే
బాగునింది ప్లస్ ఏంటంటే తో తోసులాట ఉండదు తోస్ కునోల్తో ఒకరినొకరు నెట్టుకోవడము ఒకరినోకరు టచ్ అవ్వడము
ఆా ఒ
అట్లాం వేమి లేవన్నమాట ప్రశాంతంగా పీస్ఫుల్ గా జిగ్ జాగ్ టైప్ లో
ఓకే
వెల్ ఉన్నాం అది అది బాగా నచ్చింది అక్కడ నాకు గ
హు హు హు అవును నేనైతే ఆ పూణెకి వెళ్ళాను పూణెకి వెళ్ళినను బాంబే వెళ్ళినను నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ వెళ్ళినను అంటే టెంపుల్స్ నిన్ చెప్పేది వెస్ట్ బెంగాల్ లో మాయాపూర్ టెంపుల్ వెళ్ళను ఆ అయితే సేమ్ మీరున్నట్టు ఇస్కాన్ టెంపుల్ లోని బెంగళూరు వెళ్ళాను మీకు తెలిసిన విషయమే దాని తర్వాత చెన్నై వెళ్ళినాను హైదరాబాద్ వేళ్లినాను దాని తర్వాత వెస్ట్ బెంగాల్ మాయాపూర్ వెళ్న్నాను ఢిల్లి వెళ్ నను ఆ తరువాత ఆ అన్ అంటే అక్కడికి వెళ్ళింది అక్కడ మెయిన్ ప్లేసెస్ చూడడానికి వెళ్ళినాను ప్లస్ అక్కడ ఇస్కాన్ టెంపుల్ కూడా చూడ్డానికి వెళ్లినాను అన్నమాట
ఆహా ఓకే
అలా అంటే మరి రిషికష్ హరిద్వారు అటువైపున్న ఆ మ్ ఢిల్లీ నుంచి పోతారు అదైతే బల్లె కోల్డ్ గుంటది చాలా బాగుం టది అసలు ఎంత బాగుంటదంటే ప్లేసెస్ చూడడానికి ఎక్కడ చూసిన డివోషన్ మరి మొన్నయితే వర్ణవం కూడా వెళ్ళినను ఎంత బాగుందో ఆ కృష్ణా మిర్స్ వల్ల నేను ఆల్మోస్ట్ల్ మన కంట్రీ మొత్తం తిరిగేసినను మోస్ట్ స్ట్ తిరిగేేశాను ఇప్పుడు నేను ఢిల్లీ వెళ్ళినాను ఢిల్లీ నుంచి అటువైపు హరిద్వార్ ఉత్తరప్రదేశ్ రిషికేశ్వర్కి ఎల్లిపోయినాను ఇంకటి పా పోకుండా ఉండాల్సింది తే కాశ్మీర్ వైపు వెళ్ళలేదు అంతే మిగతా అన్ని ఏరియాస్ లో మోస్ట్లీ కవర్ అయిపోయింది కాశ్మీర్ వైపు ఎళ్ళలేదు గుజరాత్ వైపు ఎళ్ళలేదు
ఆహా ఓకే
కాశ్మీర్ని టచ్ చేయలేదు గుజరాత్ టచ్ టచ్ చేయలేదు మిగతా అన్ని అన్ని స్టేట్లు టచ్ చేసేస్ నమో మీకు ఇవి తెలుసు ఆ టెంపుల్స్ విష్ణు టెంపుల్స్ మేము ముఖ్యంగా ఆ నూట ఎనిమిది టెంపుల్స్ ఉంటాయని విన్నారా దివి దేశాలని పేరు విన్నారా విష్ణు టెంపుల్స్ విష్ణు టెంపుల్స్ అదే కృష్ణ టెంపుల్స్ అనుకోండి విష్ణు మాముూలుగా మనం అలాగా మనం ఆరాధించ విష్ణులగాారాదిస్తంది వికిిల్ నూట ఎనిమిది టింపుల్స్ ఉంటాయి స్పెషాలిటీ
ఆహా తెలీదు బ్రో నాకు నేను ఎప్పుడు వినలేదు
ఆ.